హలొ హయ్ గయ్ బావున్నవా గయ్
బావున్న రెడ్డి ఎలా ఉన్నావ్
హ నేను బావున్న గయి తిన్నవా గయి
తిన్న రెడ్డి నువ్వు
తిన్నా ఏం చేస్తున్నావ్
ఎం చేయలె ఇంకా
మ్మ్ మాద మాది బిర్యాని చేసినరు మీకు
అబ్బో బిర్యానీ మీకే మేడం మాకు గ్యాస్లైపోయాయన్ని అసలు బిర్యానీనే చేయడం లేదు బిర్యానీ కాదు కదా నార్మల్ కర్రీస్ కూడా సరిగా చేయరు
ఉమ్ మాకు కూడ అంతే అంటే బిర్యానీ అంటే కలర్ రైస్ అని అర్థం
ఓ ఓకే గ్యాస్లు ఉన్నాయా గ్యాస్
లేదు గయా అస్సలు దొరకలె ఆ అవును గయ్ మా కాలేజ్ కూడ ఇచ్చారు ఫోర్ డేస్ ఇచ్చారు హాస్టల్లో అంటే తెచ్చారంట అయిపోయిందని గ్యా గ్యాస్ అయిపో యిందని రెండు వేలు ఇప్పిచ్చినారంట ఈ వీక్ చేసి ఆ నెక్స్ట్ థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే లీవ్ ఇచ్చేస్తరంట హాస్టల్ వాళ్ళకు అందుకని కాలేజ్ మొత్తం లీవ్ ఇచ్చేసినారు అవున్ గాయ్ పెరిగి వీన్ స్వామి ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతాండయో ఉమ్ ఈ యుద్దాలు ఏందో ఈ యుద్దాల వల్లేె
అవునవును
ఎందుకు జరుగుతాన్నయో కూడా తెలిదే కొట్లాడుకుంటాన్రు ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయో కూడా తెలిల కానీ బా గొడవపడతాన్రు ఏమియే అన్ని రేట్లు పెరిగిపపొ తన్నాయి